హలో ఇనపడుతుందా మీకు రిజిస్ట్రేషన్ లో కూడా ఇస్త రా ఇయ్యరా రిజిస్ట్రేషన్ లో కూడా రిజిస్ట్రేషన్ లో కూడా వంద రూపాయలు ఇస్తారు పర్ గజానికి
ఆ ఇస్తరు
ఉ
అదే మొత్తం కలిపి ఫోర్ పర్సెంట్ అంటే ఫోర్ పర్సెంట్ అంటే టెన్ ప్లస్ ఇంటెన్షిప్స్
ఆ
వచ్చి ఒక ఫైవ్ రిజిస్ట్రేషన్ చేసిన డబ్బులు వచ్చి దాంట్లో ఒక ఫైవ్ థౌండ్ మొత్తం కలిపి ఫిఫ్టీన్ థౌసెండ్ మన చేతికి వస్తది
ఇ అదే ఇది అని చెప్పి చెప్తున్నారు గానే అట్ల ఉండదు మాకు ఫైవ్ పర్సెంట్ అంటే ఫైవ్ పర్సెంటె ఉంటది మళ్ళ రిజిస్ట్రేషన్ చేస్తే మళ్ళ అది వాళ్ళ వన్ నూట ఇరవై గజాలు ఉందనుకో నూట ఇరవై ఇంటూ వందా దగ్గర దగ్గర పన్నెండు వేలు
హూ
ఇది వస్తది అవి వస్తాయి సపరేట్ స
అ ఊ సపోజ్ ఇది ఈ ఇదేదో ముందే హె తిరపతి లో ఉన్నప్పుడే తెలుసుంటే మంచిగా అక్కడ చేసుకుందుము లక్షణంగా
మీకు ఆడ లోకాలిటీ ఉండాలి కదా
ఊ
ప్లేస్ ఇక్కడ సేల్స్ అన్నీ ఇటు విజయవాడ ఆ విజయవాడ రోడు ఐ మీన్ ఇదే విజయవాడ రోడ్ అంటే ఇటే ఇటుప పక్క బెంగుళూరు రోడు ముంబై రోడ్ ఇటు పక్క ఈ మూడు వైపులే ఉన్నాయి ఇంక ఇటు సైడ్ లేవు ఇంక ఈ సాంగారెడ్డి ఇటు సైడ్ లేవు సెల్స్ రియలెస్టేట్
ఊ
ఇటు సైడ్ లేవు మన ఏది ఈ కరీంనగరు ఇట్ల అటు సైడ్ లేవు ఇంక ముంబై అంటే కదే అప్పుడు అటు నుంచే పోతుది బెంగుళూరు హైవే కి అయితే ఇప్పుడు గట్టికి వెళ్ళిపోయింది ఇగ దగ్గర దగ్గర ఓ తాద్ నార్ దాటిపోయింది ఇప్పుడు మొత్త రియల్ ఎస్టెట్ మొత్తం
ఊ
కలిపోయింది మొత్తం శంషాబాద్ షాద్ నగర్ మొత్తం ఏకం అయిపోయింది రోడ్డు పోటు ఉన్నాయన్నీ చూస్ క్కటి ఇప్పుడు హైవే రోడ్ పక్కన ఉన్నన్నీ రింగ్ రోడ్ పక్కన ఉన్నాన్నీ రియలెస్టేట్టే అన్నీ చండాలేమున్ నాకు ఉంటే కదా అప్పుడు బీ బీ జీ లో ఒక అకౌంట్ ఉండే కేదో ఉండే అది రిలీ అప్పుడు ఒక అకౌంట్ ఉండే అయి ఇప్పుడు వడ్డిగే నాకు తెలిసి డీయా కివేట్ కూడా అయిందే అప్పుడే అయిపోయినై వాళ్ళు ఇంకా చేయకునుంటే డియాక్టివేట్ అయిపోతాను కానీ ఇంక నేను అట్లే
నువ్వు ఎందుకు చెయ్యలేదు మరి మంచి ఫీల్డే కదా నువ్వు మంచిగా చేసుకోవుండాల్సింది అసలు మగానివి కా అన్నీ తెలుసు
ఇప్పుడు మనం చేస్తే నీ డబ్బులు వస్తాయంటే నువ్వు చేస్ నీకు డబ్బులు రావంటే నువ్వు చేస్తావామా
నీకు డబ్బులు రావా
డబ్బు నా డబ్బులు ఎవరు తీసుకుంటరు నీకు తెలుసు కదా అక్కడ ఎవరున్నారు ఆమ్ ఆ మాతకి ఎళ్ళిపోతాయి మొత్తం అన్నీ
నువ్వు సపరేట్ గా చేసుకోవాల్సింది
గా ఐ డి మనకు నేను ఆమె కిందనే ఉన్నా గదా నేను ఏం చేసినా ఆమెకి ఎళ్ళిపోతాయి
అదేంటి నీ భాగం నీకు వచ్చుద్దిగా
ఆహా అయినా మనం ఒద్దు మనం బో బనకు ఆ ఆడంత కమర్షియల్ ఉన్నప్పుడు మన అవతల మనిషు ఉద్దరించలనకూడదు మనకంటే ఆడు ఎక్కువ దొబ్బేసి ఇంగ నీకెందుకు ఇప్పుడు నాక్ చ్చే యాభై వేలని యా నాకు ఇస్తుది వానికి ఇంత చేసినాక ఏం లేదా విక్రమార్కుడు సినిమాలో రవితేజ గడు ప్లాన్ జేస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ మంచుకున్న తర్వాత నా వల్లే నీకొచ్చిందని ఆ ఫిట్ల కూడా కోర్కొనిపోతే ఆ కొర్కునిబోయ్యే రకం అన్మాట కొరు తుంటదిగా మరి నా కోసం ఏం జేయ్యవా ఏం గనం అంటే ఇంగ అక్కడేం ఉండది నాలుక గీస్కొనికి ‌తప్పిచ్చి చెక్కులు పేపర్లు తప్పిచ్చి అది అనమాట
ఊ
త్త కాడ కాడ నేను పనిజేసుకొని నా పనేంది నాకప్పుడు పనులు గూడా ఉన్నాయి గదా అపుడు ఆ చిన్చిన్న పనులుండే నేను జేసు ఇప్పుటు నా తిరుగుడు తిరుగుడు నాతోటి గాదు
పోయింది ఇప్పుడు ఇప్పుడు కూడా చేసుకోవచ్చు గదా మంచ్ ఇగా అదేం పెద్ద కష్టమైన పనేేం కాదుగా ఉమ్
స్టేషన్లో లెవ్వు రిల్వ స్టేట్లో ఇక్కడైతే
అవును హైద్రాబాద్ లో బాగ తగ్గిపోయిందంటగా ఈ తిరుపతి పక్క బాగానే పో తున్నై బానే కొంటున్నారు
అదేగా నేజెప్తున్నా మీకెక్కడైతే సేల్స్ ఉన్నో ఫస్ట్ నువ్వు కస్టమర్లు బట్టాలి నువ్వుస్లా ఒక్కసారి ఒక్క వారమూ ఆ ఆ వేసుకున్నాం అనుకో స్టాల్సు స్టాల్సు ఏస్కోని ఇగా ఎక్కడికక్కడ ఎక్కడెక్కడెల్లి షాపింగ్ మాల్స్ లల్ల జూలెరీ షాప్ల ముందు చిన్న టెంటు హోల్డింగ్ అది గొడుగుంటది జూశ్నావా మన ఓడా ఫోన్ సిమ్ల్ అమ్మేవాళ్ళు, గొడుగున్బెట్ జూస్నవా అట్లాంటి బెట్టుకొని మీ టీమ్మేటర్ బెట్ కొని వాళ్ళక్ డబ్బులు ఇస్తరు పెట్టుకో అన్జెప్తే అయిపోతది నివ్వే వాళ్ళగ్గూడా డబ్బులోస్తున్నాయి కదా ఆ లేదు మీరే బెట్టుకొని మీరే జేస్కుకున్మనుకో ఇంట్రెస్ట్ రాదు ఎంకరేజ్ జెయ్యాలి వాళ్ళు లేకుంటె ఫిఫ్టీ ఫిట్ వారింద సార్ అయ్యేదంట్లన్ ఇప్పుడా గొడుగు యాబ్ వంద రూపలు అనుకో యాభై నేను భరిస్తే యాభై మీరు భరించండి
ఉమ్
అంతే వాళ్ళింగా కంపెనీ ఇయ్యదంటే మరి అందరం ఏస్కొని బెట్టుకున్నాం సార్ అని జెప్పి జెప్పడమే మీ టీమ్ లో ఎంత మంది ఉన్నా అంత మంది ఏస్కొని దాన్ని డివైడ్ జేస్కొని పాట్టుగా దెచ్చుకొని స్టాల్సు అవి బ్రోచర్స్ అయితే వాళ్ళే ఇయాలే ఓచర్స్ కైతే కంపెనే భరించాలి మీరు భరించక్కర్లేదు కావాల్సిన ఆడొక టేబులు తో పోలింగ్ అది ప్లాస్టిక్ది ఆ పోలింగ్ది ఆ గొడుగు రొండు చేర్లు
ఉమ్
ఏస్కొన్ గూర్చొన్ పెన్ను పేపర్ రికార్డ్ ఓట్ బెట్టుకొని గూర్చొని వాళ్ళ డీటేల్సు వాళ్ళ కాంటాక్ నెంబర్ డీటేల్సు వాళ్ళ ఏరియా వాళ్ళ ఫోన్ నెంబర్ దీస్కుంటే రిక్వైర్మెంట్ వాళ్ళ ఫోన్కేశేషి
ఇ
మాట్టాడుకోలే మనమే అయితయ్ పన్లైతాయ్ ఖచ్చితంగా అయితే అట్లా ఎన్నో అయినాయి ఎన్నో జరుగుతయ్ ఇప్పటికై హైదరాబాదుల నువ్వెక్కడ ఫోర్మికెళ్ళినా ఓ పక్కకుంటారు మూలకేస్కొని అబ్బాయిలేస్కుని గూసుంటరు ఇంగా లేడస్ అంటుంటర్గాన్ లేడీస్ ఉంటే కొంచము ఇంట్రెస్ట్గోచ్చే వాళ్ళు గూడా ఉంటరు కొంచం
అవునులే
హుమ్ అట్లా అంటే లేడీసు కొందరూ అబ్బాయిలు ఉండ్లీ లేడీస్ కొందరులు బబ్బాయిలుంటే అప్రోచ్ అవ్వరు గదా లేడీస్ ఉంటే లేడీస్ అప్రోచ్ అవుతారు గదా ఇంట్ల లేడీస్ ఉంటరు గదా ఇట్లా మాయనతో కొనిపించాలి అట్ల ఇట్ల అని అట్లా అందుకే మేలే ఫీమెల్ ఇద్దరుండాలి ఇద్దరు ఉంటే అది వర్క్ అవుట్ అయితది కాపోతే పెట్టిన్రోజొస్తాను గాదు పడ్తా ఉండాలి ఎగ్జిబిషన్ బడుతుంటాయి ఎగ్జిబిషన్లు గూడాస్లా పెట్టుకోలె మళ్ళ మీ సైడ్ ఏమన్న ఇవి టవర్స్ ఉన్నయ్ అనుకో ఆ టవర్స్లల్లో గుడ మీకు స్టాల్స్ పడుతుంట అక్కడ గుడ బుక్ చేస్ కొచ్చు రోజుకు ఇంతని మూడు వేల నలువైల్ స్టాల్స్ బుక్ చేసుకొని అక్కడ విడ్పెట్కొవచ్చు
అంత ఖర్చులు ఇక్కడ మన ఒళ్ళు మా వాళ్ళు ఎవరు పెడతరు అసలు ఆఫీస్ వాళ్ళు అంత పెడతర లేద
ఉ ఇప్పుడు అదే మరి ఇవ అన్నీ టీమ్ లీడర్ పరిస్తరు ఆఫీస్ వట్టదు ఓన్లీ ఆఫీస్ ఇచ్చరెంది నీకు వోచర్లు నా డీటేల్సు ప్లానింగు అవి ఇస్తరు
అంటే టీమ్ లీడర్లు వాళ్ళే ఖర్చు బెట్టుకొని చేసుకోవాలా ఇవన్ని
ఆ టీమ్ లీడర్లు పెట్టుకుంటరివన్నీ లేదనుకుంటే టీం లీడ్రు గూడా బెట్టుకోను నీ నిపైన ఇంకోడుంటడుగా ఒకడు నీ పైన ఇంగోగడున్నడుగా బట్ ఆయన గావల మెయిన్ పది పర్సెంట్ పదిన్నర పర్సెంట్ ఇండేటోళ్లు ఇయ్యాల నీకు
ఉ
ఊ వాళ్ళు మాట్లడిపోయ్ సారిది సార్ ఇ స్టాల్స్ ఏసుకుందము వీక్లీ వీక్లీ ఖచ్చితంగ ఉ తగులుతయ్ ఏదో ఒక్కటి తగులుతది తగలుకుండయితే ఉండదు కంపల్సరి తగులుతది
ప్లస్ దాన్ని మార్క్టింగ్ లాగ్గుడ ప్లాన్ చేసుకోలె మీ దాంట్లనే ఒక అబ్బాయిలు ఖాలీ ఉన్నరానుకో వాళ్ళే ఒకా పబ్లిక్ లాగొచ్చి ఎంత ఏంటి అన్నట్టు వాళ్లడుగుతున్నట్టు సో ఒచ్చిరనుకొ పర్లేదు ఆ వీళ్ళేదొ తీసుకొని బోతున్నరు గద ఇదేదో ట్రక్స్ ఉందని అవతలోన్ని నమ్మిచ్చెట్టు బిల్డ్ జెయాలె బిజినెస్ మనవాళ్ళే కొంటున్నట్టు వాడు మనోడని దెల్వగూడదు
ఉ
ఉ ఈ తెలివితేట్లన్నీ ఎవర్ జెప్పకు నువ్ చేసేటట్టయితే అప్లై జెయ్యి ఎందుకంటె ఇది మన సొంత తెలివితేట్లు అంటర్గా మనకి బ్యాచ్ పబ్జీ బ్యాచ్చని ఓ పట్టుకొచ్చిరా ఈత కొట్టుడు కోరా పిల్లల్ని పెట్టుకొని పిలా అంటే కొంచం వాళ్ళు నమ్మాలె కొంచం పెద్ద ఏజ్ లా ఒ ట్వంటీ ఫై ఆఫ్ ట్వంటి ఫైవ్ థర్టీ ఫై మధ్యలో ఉండేటట్టు మీ టీమ్లొ వాళ్లయిన సర్లేదు జనాలొస్తరు వొచ్చిప్పుడు ఆ ఏంది ఏంటని మా పక్కనున్న ఒక కస్టమర్ ముందల కావలనిడ్ స్ కనుకున్నడనుకో అతను ఎలాంటె ఓకే అండి నాకు ఇంట్రెస్ట్ ఉందండి ఏంటని వాల్ వాన్ కుడ మనం చెప్తాంటే పక్కనొడు కూడ కనెక్టయ్యేటట్టు మాట్లడితే
అప్పుడు మీ నెంబర్ తీసుకునట్టు తీసుకుంట ఆయన గుడ మి చెప్పండి సర్ సర్ అట్లేం లేద్ సర్ రాడం అన్జెప్తే వాళ్ళు గుడ ఆలోచిస్తారు
ఫస్ట్ ఏందంటే సార్ ఇది మీ కోసంగాదు పిల్లల భవిష్యత్ కోసం వాళ్ళన్ మోటివేట్ జెయన్డి ఫస్ట్ మనం ఎంతబడొద్ మోటివేట్ చేయాలి ఉమ్ మోటివేట్ జేస్తె
ఉ
అయితదన్నమాట
అది
ఇంక
ఏముంది అదే మేం ప్లాన్ జేస్తున్నం చూద్దాం ఇంక పెద్దవాళ్ళ అనుభవాలు అవి గుడ మేమ్ వీడియోస్ తీసి పెట్టాలనుకటం ఈ ఆస్తుల మీదా భూముల మీదా వాళ్ళు ఒకప్పట్లో పెట్ ట్టాలని కొనుక్కోవలనికొని కొనుక్కోకుండ చేయ్ జారిపోయినవి ఇట్లాంటి వాళ్ళ ఇంటర్వ్యూలు దీసుకొని
ఆ రేప్ రేపోస్ మ్ మ్ మ్
కొంటన్నం
మ్ అది
నేనివాళ ఒక ఇంటర్వ్యూ ఎ
పాలపుడి ఆ కార్తీకి ఇంకెల్లున్నరంటే మీరు, మీరు మావోలు మీకు సంబంచిదైన మీరు చేసుకొని చేయొచ్చు. ఆ మార్చుకోచ్చు రెండు వైపులోస్తయ్ ఇన్కమింగ్, ఔట్గోయింగ్ రెండు వైపుల ఒస్. అ చెప్మా
మ్ మీ బావగారు గూడ అత్తిచ్చేస్నయ్
ఆ ఆ దన్ ఫిరన్ మాగ్గని
హ ఆ
అదే అన్ని అడుగుతున్నడు నాగూడ నేన్ గూడ జెస్త సితాలులు జేస్కుంటాంగా ఏదన ఉన్. టె దాంట్లోనే మాట్లాడుకుంటాం అంటే సరె చేసుకొండి
ఉమ్
అట్లా
ఓకే అదైతే ఆమ్ ఆ సో అట్ల ప్లాన్ చేసామన్మాట. అవున్ బుడ్డోడు నేను అంతా ఎవరైతే కొంచెం ఏజ్డ్ పర్స్. కొంచెంటరో వాళ్ళు ఏదైతే మిసైపేనరొ అప్పట్లో, వాళ్ళు గొనాయి టైం లో అప్పుడు రేట్ ఎంతునింది ఇప్. ఇప్పుడెంతుంది అప్పుడు ఆ ప్లేస్ ఎట్టునూన్ది, ఇప్పుడు ఈ ప్లేస్ ఎట్టుంది? ఆ ఇవన్నీ గూడ కొంచెం వీడియోలు తీసి పెట్టి మంచిగా. మార్కెటింగ్ చేస్తే కొంచెం ఆన్లైన్ లో దాంట్లో అంత
ఆ ఆ
ఇంస్టాగ్రామ్ రీల్స్లలో వాటిల్లో బేట్కొని పేజెస్లో
ఆ
అలా మార్కెటింగ్ చేద్దాం అనుకుంటున్నాం మేం
ఆహ చేయచ్చు ప్రాబ్లం ఏం లేదు సోషల్ మీడియా నుంచి పెద్ద రాదూ గౌరీ గౌరీ సోషల్ మీడ్నుంచైతే పెద్ద గేం రాదు గౌరీ ఇది ఆఫ్లైనే ఎక్కువ నడుస్ స్సది ఆన్లైన్ కంటెది ఆఫ్లైన్ లేన్దంటే ఒక ట్రస్ట్ కోసం ఒక కం పిని ట్రస్ట్ కోసం బిల్డ్ చేయడం తపిచ్చి కస్టమర్స్ అయితే రారు ఎందుకంటె చూసేటొళ్లందరు పని పాట లేనోళ్ళు చూస్తరు ఇన్స్టా లేం చూడరు అదోటి మైండ్ ల పెట్టుకో. అదోటి మైండ్ ల పెట్టుకో అంతే ఎందుకంటె ఇంత మంద్జూస్న్నరూ కొందరు అడుగుతరు ఏంటి అంటె కాక్పోతే నీకూ. వర్కర్స్ దొరకరు మెంబర్స్ దొర్కుతరు నీకు దాన్వల్ల
మ్
బయర్స్ దొర్కరు వర్క్ జేసేవాల్ దొరుక్తరు నీకు
ఉ ఊ మ్
వర్క్ జేసే వెరె వ ఇంట్రెస్ట్ ఉంది మీర్ కొనాలన్కునొలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గూడ మీరు చెయ్యొచ్చు మీ కూడ ఇంత ప్రైస్ వస్తుందన్ జేప్ ప్పేసి కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి నా కాంటాక్ట్ నెంబర్ ఇత్త అని చెప్పేసి మాములుగా నాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి నేను మీ నెంబర్ తీసుకొని మీకు కాల్ చేస్తను మీకు ఐడీ ఇప్పిస్తాను. నియర్ బై మీరు కూడ చేసుకోవచ్చు ఖాళీ టైమ్ లో పార్టైం అయిన చేసుకోవచ్చు మీరు అని చెప్పేసి అని చెప్తే ఓకే ఓకే అని చెప్పేసి అట్ల జా నిక్ కో ఇంట్రెస్ట్ ఉన్నోలోస్తారు నీకు అట్లా కూడా సేలే అట్ల కూడా దొరుక్తుంది నువ్వట్లా ఆడ్ చేసిన కూడా నీకు మెంబర్షిప్ పెరిగితావుంటే నీగ్గూడా పర్సంటేజ్ ముందుకెళ్తది. టీమ్ లీడర్ పోస్ట్ నీ కింద జాయిన్ జే ఇప్పుడెవ్వరొచ్చినా జాయిన్ జేసు కు మళ్ళ నువ్ తీస్కపోయ్ వేరోకల్ని చేస్కోద్దు.
అదేదే
ఆడొచ్చే వన్ పర్సెంటైనా సరే నా ఫోర్ పర్సెంటై టూ పర్సెంటొస్తే కనుక నీకు ఇరవై వేలొస్తై అక్కడ
ఉమ్ ఉ
అట్లా
చూద్దాం ఎటెల్తుందో